లే
హలో
ఆ చెప్పండి బాగున్నారా ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారు తిన్నార
ఆ తిన్నానండి ఏం లేదు ఖాళీ ప్రజెంట్
ఉహు ఏం కర్రీ చేసిర్రు
ఈ రోజు బీరకయ్ పచ్చడి
ఉహు
మీది
ఆకుకూర పప్పు కర్రీ ఇంకా చారు క్యారెట్
అవునా ఆ ఏం చేస్తున్నారు ఈ రోజంతా ఎట్ల గడిచింది
ఇవాళ ఒక ఇంటర్వ్యూ కి పోయినం
ఓకే అయిందా
అవ్వలేదు
అయ్యో ఏం కాదులే బెటర్ ట్రై జేయండి అవుతనే ఉంటది
హ్మ్ ఇప్పుడే పెట్టి
ఉమ్ రేపు ఫెస్టివల్ కదా
ఆ అదే ఫెస్టివల్
మీ ఊర్లో సెలబ్రేట్ చేస్తున్నారా గ్రాండ్ గానే
చేస్తారు ఊర్లో గాని నేను ఊర్లో లేేను హాస్టల్లో ఉన్నా ఇక్కడనే పోవాలి ఇంకా ఏదైనా టెంపుల్ కి
ఆ హా
హ్మ్ ఊర్లో చేస్తారా మంచిగా
ఆ మా ఊర్లో బానే గ్రాండ్ గా చేస్తారు
హ్మ్ హు ఊర్లల్లో మంచిగా చేస్తారు కదా
ఉమ్
హ్మ్ ఆ స్టడీ నేను మ్ సి ఏ మీరేం చేశిల్లు
నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది
ఉమ్
హ్మ్ పిజియా మీరు
హ్మ్ హు హా అంటే పిజి కిందికే వస్తాయి ఏమో ఎంసిఏ ఎంబిఏ ఉంటే ఇలా
హ్మ్ హు
ఫ్రీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి
టే ఇప్పుడు ఏం లేదండి ఖాళీగానే ఉంటున్నా ఇంట్లో
హ్మ్ హు మ్యారేజ్ అయ్యిందా
అయ్యింది అయ్యింది అయింది హ్మ్ ఇద్దరు పిల్లలు ఊమ్
ఏట్
పిల్లలు పాప సెకండ్ క్లాస్ బాబు వచ్చేసి ఎల్కేజీ
క గా మరి చిన్న పిల్లలతో స్కూల్లో టీచింగ్ కి వెళ్ళొచ్చు కదా అంటుంది
పిల్లల్ని
స్కూల్లో టీచింగ్ కి వెళ్ళొచ్చు కదా మీరు కూడా అంటున్నా
ఆ వెళ్ళొచ్చు కాని వెళ్తా ఆ
హ్మ్ ఏమి చేస్తారు మీరు మీ ఫ్యామిలీ
ఇంట్లోనే ఉంటాము మేమైతే వెళ్ళాము పిల్లలు స్కూల్ కి వెళ్ తరు మా మమ్మీకి షాప్ ఉంది
హ్మ్మ్
ఉమ్ ఇంకా రీసెంట్ గా ఏమన్న మూవీ చూసిల్లా
ఉమ్ ఆ కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూసిర్రా మీరు అప్పు స
కాపుల్ గోల్సా
ఆహా కపుల్స్ అండి
ఆ చుల్లే మూవీస్ చూడలేదు ఎక్కువ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ అంతే
ఆ
ఉ హు ఎ మూవీ అంటే ఇష్టం మీకు
నేన అంతగా మూవీస్ చూడనండి
నేను ఆ వెబ్ సిరీస్ ఏనా
మ్ ఆ వెబ్ సిరీస్ ఐన ఈ మధ్యలోనే అలవాటుయినాయి ఒకటి ఈ మార్విన్ అస్సలే చూడను ఆ సీరియల్ జోలికే పోను నేను
దూరకుండ ఎట్లు ఉంట చూస్తారు కదా ఉంటారు కదా అందరు ఇంట్లో అంటున్నా
మా ఇంట్లో చూస్తార మా ఇంట్లో ఎవరు సీరియల్స్ కి ఎంత ప్రిఫరెన్స్ చేయ్యరు చూడలే
మ్ హు
చూడము మేము నేను ఎక్కువ కార్టూన్స్ మళ్ళా షార్ట్ ఫిలిమ్స్ సండే సండే వచ్చిందంటే మార్విన్ వీడియోస్ ప్లేస్ కార్టూన్ చూస్తాను షార్ట్ ఫిలిమ్స్ చూస్తాం టీవీ కనెక్ట్ చేసుకొని ఫోన్ తక్కువ యూజ్ చేస్తాం అన్నమాట ఇన్స్టాలో రీల్స్ తీయడము అప్పుడప్పుడు ట్రాయల్ కొట్టడం వాటి మీద వీటి మీద
మ్ మ్
అల్లా చేస్తూ ఉంటాము మ్
చెప్పండి ఏమన్నా
ఇంగా చెప్పాలి హాస్టల్ లో ఉంటున్నారా మీరు మ్ హాలిడేస్ టూ డేస్ ఉన్నాయి ఎలా పోయారా ఫైడే సాటర్డే సండే
అక్కడికి వెళ్లే వన్ వీక్ ఉండి వచ్చినా మళ్ళీ పోతే నాకు రాబద్ది కదు ఇంటికి పోదు ఇంగా
హ ఆ ఇంటికి అవునులే ఇంటికాడ అలవాటు పడితే మళ్ళా అస్సలు వెళ్లలేం అసలు
ఇక్కడ హాస్టల్ ఫీజు
ఆహా
టెంపుల్ ఉందా మీ ఊర్లా శ్రీరామ నవమికి
ఆ ఉంది బానే సెలబ్రేట్ గ్రాండ్ గా చేస్తారు మంచిగా టెంపుల్స్ కి వెళ్తాం మార్నింగ్ నైన్ కెళ్ళామంటే త్రీ వరకు ఆనే ఉంటము మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటది ఆ బ్యాచ్ అందరం అనుకుని ఒకటే కలర్ శారీస్ కట్టుకొని వెళ్తాం
మ్ హు
మంచిగా సెలబ్రేట్ చేస్తారు కళ్యాణం అంతా అయిపోనాక మంచిగా పాకం ఇస్తారు పులి హోర పెడతారు
ఆ
అన్ని తినేసి మెల్లగా నడుచుకుంటూ వచ్చి పిల్లలు మాట్లాడుకుంటూ వస్తాం నా టెంపుల్ నుండి ఇంటికి మాకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటది ఆ వన్ అండ్ హాఫ్ ఉంటది
మ్ హు
ఇంకా మీ షాపింగ్ చేస్తారా
అప్పుడ
అంటే షాపింగ్ చేయడం ఇష్టపడతారా అని
ఇష్టం డబ్బులుంటే చేస్తూనే ఉంటాం రేపు గుడా పోతున్నాం కోటికి
ఔనా
ఉ షాపింగ్కు పోతె ఉన్న డబ్బులన్నీ ఐపోతాయ్ భయం ఐతది షాపింగ్ బోవాలంటే క్కడికి పోయ్నంకేమో కొనాలి అనిపిస్తది కొంటనే ఉంట్
మళ్ కొన్నంక ఐపోతయ్ డబ్
ఐపోతయ్ కద ఉన్నా ఉమ్ ఉమ్
హ
ఇక్కడ ఉంటే ఎన్నున్నా సరిపోవసలు డబ్బులు
ఆ ఎక్కువ ఖర్చైపోతుంటయ్
ఆ ఎంతకని అడుగుతం పేరెంట్స్ని అడగలేన్ నెనైతే అసాలడగను వాళ్లే ఇత్తరు గనీ
ప్రైవేట్ కేమనా జేయక్పోయారా అంటే
దుకే ట్రై చేస్తున్నా ఇ వీక్ నుండే అ చేయలిగా కాలేజ్ కెట్లాగో ఎవ్వరు పోవట్లేరు అందరు ఎగ్జామ్స్కే ఒస్తున్నరు
ఉ ఔనా
అబ
మ్ ట్రై చేయండి దొరుక్తది కంపల్సరీ మ్
మీ సిబ్లింగ్స్ ఉన్నరా నిక్ మీకు
అ లేరు మ్యాడం ఎవరు లేరు
అ
ఆ
క్కడున్నరు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికాన్నా మీ అమ్మ వాళ్ళ ఇంటికాన్నా
అమ్మ వాళ్ళ ఇంటికన్నే స్టే చేస్తాన ఫెస్టివల్స్ ఉన్నప్పుడే అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్తాను మ సార్కి ఇక్కడే జాబుంది
ఔనా వా మంచి అమ్వల్ల ఇంటికాడ
ఆ లక్ గదా అలైవరుకురాద్
ఊమ్
అట్లానేసి ఇక్కడే ఉంటున్నం
ఉమ్
ఊ
మల్లింటి వైనంక అత్త వాళ్లింటికి పోతవా ఇంగ
అందరేమో ఫెస్టివల్స్క్ అమ్మోళ్ళింటికెళ్తరు నేనే స్పెషల్ క్యాండెడ్ పర్సన్ అన్ కుంట నాక్ తెల్సి నేను ఒక్కే దాన్నే అత్తయ వాళ ఇంటికెళ్త అదైన సంక్రాంతికి, దసరాకేళ్త, బతుకమ్మ కేట్లాగు ఇక్కడ అమ్మ వాళ్ళంటికన్నే ఉంట బతుకమ్మకి అమ్మ వాళ్ంటికాడ తెల్సినోళ్ళు ఉంటరు మస్
ంటారుంటది దం ఉంటారు అందరొస్తరు
ఫ్రెండ్స్ ఉంటరు మళ్ళా మా బ్యాచ్ ఎక్కువ డ్యాన్స్ ఏస్తమ్ అక్కడ మేమే ఎక్కువ అప్పిరియన్స్ అట్లంటి మా మా బ్యాచ్ల ఎవర్ లేకపోయిన మేమ్ ఎల్లం ఆడికి
ఔనా
ఉమ్ అనుకుంట ముందే
ఉమ్
మళ్ళా దసరకెళ్తను
ఉమ్
మ్ సంక్రాంతి చిన్న చిన్న ఫెస్టివల్స్ ఏమన్నా ఉంటె ఎళ్తా ఎళ్తా ఎళ్తా కుంట లేది ఆ వాళ్ళు గుడా అంత ఫోర్స్ ఏం జేయరు ఊమ్ ఒక్క సంక్రాంతికి ఫోర్ చేస్తాది మా అత్తయ్య రావాలి ముగ్గులు వేయాలి ఎవరు లేరని
మీరు ఒక్కరేనామెకు తోడుకోడలు లాంటి వాళ్ళు ఉన్నారా
రాలేదు వస్తారు ఆన్ ది వే లో ఉన్నారు ఉ నెక్స్ట్ మంత్ లో వచ్చుస్తారు
ఉ
ఉ
ఉ చెప్పండి
ఇంకా చెప్పాలండి డి మీరే ఏం చేస్తున్నారు డైలీ ఇదైనా ఇంట్లో హాస్టల్లోనే ఉంటారా
ఆ ఇంట్లోనే ఉంటున్న ఇంటర్వ్యూ నుండి ఇంటర్వ్యూ వెల్ ఏం లేదంటే కాలేజీకి
ఉ కాల్ వస్తే వెళ్తారా
ఆ ఎక్కడైనా వేగెన్సీస్ ఉన్నాయి అని తెలిస్తే వెళ్దాం ఇంటర్వ్యూస్ అయితన్నాయి అంటే ఉ
అ ఉ ఇంకేంటి విష్ విశేషాలు మూవీస్ కి వెళ్తున్నారా మరి అంటే వెళ్తారా అక్కడ మీ ఫ్రెండ్స్ అందరు కల్
వెళ్దాం అనుకుంటాము కానీ మళ్ళకి టెన్షన్స్ అయి ఈదని జాబ్ కోసం అటనిట అని
ప్రయత్నించితే ఏదైనా సక్సెస్ అవుతుందంట
వెళ్లాలి ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్ డే ఉన్న రోజు
ఉ అన్ని వెళ్ళండి
ఉ
ఉ
ఉ మూవీకె పోలేదు తెలుసా
అక్కడ ఉండి మూవీకి వెళ్ళలేదా
నేను అసలు సినిమా థియేటర్ కె పోోలేదే దివ్యా నేను మూవీకే పోలేదు చిన్న అప్ ఇప్పటి నుంచి చిన్నాలలాంటి వాళ్ళు ఉంటారో ఉండరో అసలు
నేను కూడాడ ఉన్నా నేను కూడా వెళ్లలే
అవునా ఎందుకు పోలేదు మీ ఆయతో మంచిగా ఓచ్చు కదా అక్క
ఆ అంత లేదులే అంత ఇంటంట్రెస్ట్ ఉండదు నక్ ఓకే కక్ ఓకే ఓకే కే చేస్తా చూసుకోండి ఒకసారి
ఉ
ఓకే ఓకే అండి ఉంటున్నా